అల్లో
ఆ ఏం చేస్తున్నారండి
ఏం చెయ్యక్కర్లేదండి మీరు
ఆ నేనూ ఏం లేదు ఈ రోజు పండుగ ఇంత అయింది కదా తర్వాత సాయంత్రం ఇంకేమన్నా రాసుల గురించి చెప్ స్తారేమో అని భక్తి ఛానల్ టీవీ చూద్దామని చూస్తున్నా
అవునా
మాట్లాడుకుందాం మనం ఈరోజు
మనం మీది ఏ ఊరు అన్ని ఇద అవుతది సిటీలో ఉంటారు దా
మేము సిటీలోనే ఉంటాం. మీరు?
మేము ఈడేట్లో ఉంటాంమన్
అవునా ఓకే మీ యొక్క ప్రత్యేకతలు మీరు చెప్పండి. నా ప్రత్యేకతలు న్ నేను చెప్తాను.
ఓకే అన్ బట్ మీదే తెప్పన్నీ
ఆ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఊర్లో విలో విలేజెస్ లో లాగా పంట పొలాలు అవి ఉండవు. సిటీలో పలా
ఆ ఓకే
ఆ సో కూరగాయలు అవి అక్కడ పండిస్తారు. పంటలు అవన్నీ పండుతాయి. అక్కడ డైరెక్ట్ రైతు దగ్గరకేళ్ళి అక్కడ కొనుక్కుంటారు. ఇక్కడ ఏంటంటే అన్ని కూడా. వీక్లీ మార్కెట్ అని ఉంటుంది.
అవునా ఇకత్ ఎమ్మెం డైలెట్ క ఎల్లి తూతీ కోనుకుంటాం.
ఇక్కడ అలా గాదు. డైరెక్ట్ ఆన్లైన్ చేస్ కోడలు అలాంటి చేస్తారు.
మీదన్త కెమికల్ బు పూచే కదా
అవును అది కూడా ఆరోగ్యానికి మంచిది గాదు. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడలాగా కొంచెం కిరాణం షాపులు అవి దగ్గర దగ్గరకి ఏం ఉండవ్. దు రంగా ఉంటాయి. అలానే షాపింగ్ మాల్స్ అలాంటివి ఉంటాయి. క్కడ తర్వాత ఈ కామర్స్ టైం సేవ్ అవుతది కదా. అని ఈ కామ ర్సు వాటిల్ ద్వారా కొనుకుంటాం. అంటే ఇప్పుడు జేఫ్టో ఇలా ఉన్నాయి గదా. బ్లింక్ ఇట్ అలాగా అలాంటియో యాప్ ప్స్ ద్వారా కొనుకుంటాం. అంటే విండో షాపింగ్ లే అన్ని మీరు?
అవున్ బయటికేళ్ళడంటే. టూ కీదోమితాద్ పతది. జాప్తో పెట్టగా ఏం ఉన్నా.
ఆహ్
కానీ ఇక్క యెల్ పోజుతన్ లేదు, తౌన్ పోలుతన్ లేదు, మీకంత పోయితెన్నే కదా
అవును ఎందుకంటే. ఇక్కడ అన్ని వెహికల్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఇంకోటి అంతా కూడా గ్యాప్ లేకుండా అపార్ట్మెంట్స్ ఇల్లుంటాయి చెట్లనేది తక్కువుంటాయ్.
అవును
మరి అంతా ఈ పొల్యూషన్ అంతా ఎక్కడికేళ్తది. వెళ్ళదు గదా. అంత ఆల లాక్ అయిపోతుంది గదా. పల్లెటూర్లలో ఏంటి మీకైతే. నోనో చక్కగా చెట్లు ఎక్కువుంటాయి.
మాకైతే పొటిన్నె కోది కుతతో లేగుతాం. మీద అయితే ఫోన్ లో అల్లాలం పెట్టుకుని లేవ్ లెగలెక లెగుత్తాదు.
అవును అవును అట్లా ఒకప్పుడు పక్షులు కిలకిల్లు అవి విన్ వినపడేవి ఇక్కడ. అవి కూడా వినపడట్లేదు.
ఉమ్ పొయ్యూటన్ వల్ల అన్ని పోయినట్ ఉన్నాయ్.
ఊ అవును ఇంకోటి ఈ డ్యూటీలకెళ్ళొచ్చి డోర్లు పెట్టుకొని ఇంక ఇంట్లోవే చూసుకోవడం మీక ఎట్లా ఉంటారు అక్కడ
ఆ ఆడింటి క ఆడు టైం అవ్వగని ఇంతో పన్ అంతా అవ తెత్కొని వరండలో కుత్తుంటం ఇంటి పక్కన వాళ్ళు వచ్చి కుర్తుంటారు మీ
ఆ మానకి ఏమి ఉండదు ఎవరి కాళ్లే లోపల ఉంటారు ఏమన్నా ఏమన్నా కింద ఈవెంట్స్ గానీ బర్డే పార్టీలు గానీ గ్రౌండ్ ఫ్లోర్ లో జరుగుతు అలా ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళినప్పుడే అందరూ కలుస్త స్తరు మిగతా టైమ్ లో కలవరు
నన్ను మీకు వాటర్ కొనుక్కుంటారా
ఆ కొనుక్కకునే తాగుతాం ఇక్కడ మినరల్ వాటరు
కట్టేడు డు బాగులు ఉన్నాయ్ అక్కకెళ్ళి కోవాడి మేము
ఉ ఇక్కడ ఏంటంటే కొంతమంది కొనుక్కుంటారు కొంతమంది వాటర్ ఫిల్టర్లు అయి పెట్టుకొని వాడతారు అదిగాక ఇప్పుడు సమ్మర్ కదా వాటర్ కి బాగా ఇబ్బందిగా ఉంది మీకుంటదా ఆ ప్రాబ్లం
మాకు ఉండదు మా కట్ట వాటర్ ప్రాబ్లెమ్ ఏమి లేదు కానీ వెళ్ళి తెత్తుకోవాలి
అవును అందుకనీ మనకేందంటే మూడు మూడు వైపులా వాటర్ తోటి నిండి ఉంది మన దేశ దేశ భూభాగం మొత్తం ఒక భాగం మాత్రమే నేల
ఊ భూమి ఉ
సో అందుకనే నేలకు ఎక్కువ ఇంపార్టెంట్ జనాభా పెరిగిపోతూ ఉందనమాట సో ఎందుకంటే ఇరుకిరుకుగా అయిపోతుంది పొల్యూషన్ ఎక్కువైపోతుంది కదా వా
అంతే అందరు గామాన్ని కాపాడుకుంటన్నారు చిన్నపిల్లాలాగా
ఆ గ్రామాలను బాగుంటేనే కదా ఎక్కడైనా కూడా బాగుండేది అక్కడ నుంచే కదా పంటలు అన్ని వచ్చేది అక్కడి నుంచే కదా రైతు బాగుంటే దేశం బాగుంటుంది అని అంటారు
అవును
ఆ రైతులు పట్టుకొమ్మలు గ్రామాలు ఆ పట్టుకొమ్మలు అని చెప్తారు కదా
అవును నేను తిన్నప్పుడు విన్నాను ఇప్పుడు కూడా వింటన్నా బ్యాక్ బోన్ అం
ఈ రోజుల్లో పట్టణాల్లో ఉద్యోగాలు అని వచ్చి ఉండటమే గాని అంత న్యాచురలిటి అనేది ఉండట్లేదు ఇక్కడ
ఎక్కడ జాబ్ లేకపోయినా ఏదో ఒక బిజీ తినేది చేచు కొచ్చు విజేట్లో
ఉ అవును
టౌన్ కెళ్ళి అమ్ముకుంటదు
అవును మెయిన్ అదే ఆ ఇక్కడ మీకు కొన్ని కూరగాయలునూ ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు సైకిల్ మీద వచ్చి అమ్ముతారు కదా మీకు
అవును
కొను క్లీ మార్కెట్ లని విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడ పెడతారు అన్ని దొరుకుతాయి
ఆ
ఉమ్ అన్ని దొరుకుతాయి వారానికి తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాడు కోడమే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కొనుక్కునేటట్టు ఉండదు ఉంటాయి కాని కొంచెం కొంచెం దూరంలో
ఆ
మీకు మీకెలా ఉంటది
మాకు అన్ని తెక్కేక ఉన్నావు కానీ బా గుంటది కదా అంత ఉహూ
మీకు పాలు అవి దొరుకుతాయా
పాలు మేం డైరెక్ట్ గా వెళ్ళి చెప్తేనే పాలు పిన్ని పోతారు ఏడేడు ఏం మీకు
ఈ పాలు ప్యాకెట్లే కొనుక్కుంటాము
ప్యాకెట్ పాలు మంచిది కాదు
అవును మంచిది కాదు కానీ మరి ఇక్కడ అవైలబిలిటీ అవే కదా
ఉమ్
ఉమ్ అందుకనే ఎక్కువ ఏందాంటే ఒక్కసారి టీ తాగడం ఇంకొకసారి జావా అట్లా ప్రిపేర్ చేసుకొని తాగడం
మా ఊర్లో గేదెడు ఎక్కువ ఉంటాయి గేదెడు కోళ్ళు హలో
ఉమ్
ఇంకా ఎన్నాకాలాం మోత్తే మీరు బయట పట్టుకుంటాదా
ఉమ్ ఎండాకాలం బయట పడుకోము మేము అంటే ఇక్కడ అట్లా ఉండదు ఎక్కువ ప్లేసెస్ ఉండవు కదా ఎవరిళ్లు వాళ్ళకి సపరేట్ ఉంటాయి
మేము బయటే పట్టుకుంటాం చక్కగా గాలి ఒత్తది
వెంటిలేషన్ ఉంటది అంతా మీకు బాగుంటది అన్ని నాచురల్ ఎయిరు కదా
అవును
ఇక్కడున్న పొల్యూషన్ కిటికీ విండో తీస్తే కూడా మనకి డస్ట్ ఓచ్చేస్తది.
ఉమ్
సో ఎక్కడ తీసుకుంటాము ఇంకా వేసుకొనే ఉంటాము ఇంకా లోపల లో పలే అనమాట సో పొల్యూషన్ అనేది ఎక్కువ అయిపోతుంది
పన్నగలు ఎలా చేసుకుంటారు పన్నగలు మీ తిటిలో అన్నదు వత్తాదా
అలా ఏం ఉండదు ఎవరికి వాళ్ళు పండుగలు చేసుకుంటారు ఎవరికి వాళ్ళు గుళ్ళకి వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ ఇష్టం ఎవరు అట్లా కమ్యూనికేషన్ అంత ఎక్ క్కువ ఉండదు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ఉంటారు ఇక్కడ
ఇక్కడ అలా కాదు పన్నగలు వత్తే ఎన్నిళ్లు ఉన్నాయో అన్నిళ్లు వాడతారు వేట్కుంటారు ఇంత ఇంత నువ్ ఇవ్వాలి ఇంత ఇవ్వాలి అని అన్నారు గుళ్ళో ఒక్కరికీ భోజనాలు చేతుకుంటారు
ఆ వనభోజనాలు అంటారు గదా.
బన్నారు
ఊ. అవును రాములు వారిభోజనాలు అట్లాగా నా చిన్నీతనంలో నేను విలే. విలేజ్ లో ఉన్నప్పుడు కూడా అలానే భోజనాలు చందాలు వేసుకొని. భోజనాలు ప్రిపేర్ చేసేవాళ్ళు కదా నేను. సో నేను చూసాను అది.
ఆ
చిన్నతనంలో బాగుంటాయి, అన్ని పడుగలు బాగుంటాయి, నాచురల్టీ కదా.
అవును అవును ఎప్పుడ ఇప్. ఇప్పుడు మీకె యేమ్ లేవునుకుంటా.
ఇంగ సిటీికి వచ్చినాక ఇక అన్నీ మాారిపోయి. ఇక రేపు మళ్ళా డ్యూటీ ఉంటది, అనేది ఆ టెన్షనే ఉంటది.
డైలీ టేట్యూ డయిపోయిందట డంతేనా.
తే రొటీన్ లైఫ్ అయిపోయింది, ఓకే అమ్మా బాయ్ థ్యాంక్ యూ.
ఓకే థ్యాంక్ యూ మమ్